హలో
హలో
హలో నమస్తే అండి
నమస్తే అండి చెప్పండి ఇప్పుడే భోజనం జేస్తున్నామండీ.
ఉహు ఏం చేశారండి ఇవాళ్ళ
చికెన్ చేసారండి
ఉమ్ తిన్నారా అండి
ఇప్పుడే తిన్నానండి
ఉహు
మీరెం చేస్తున్నారండి తిన్నారా?
ఆ తిన్నానండి
ఏం తెచ్చారండీ
మా నాన్నకేమో ఇడ్లీ తెచ్చానండి.
ఉమ్మ్
నేనేమో గోంగూర కూర ఉంది కదా అది ఏసుకొని ఆమ్లెట్ ఎసుకొని తిన్నానండి.
ఉమ్ తిన్నారా?
తిన్నానండి, పెరుగు ఏసుకొని మామిడికాయ ఉంటే కోసుకొని తిన్నాం.
మీ నాన్నగారు తిన్నారా?
ఆ ఇడ్లితిని
ఉమ్ నిద్రపోతున్నారా?
ఆ నిద్రబోతున్నారండి.
ఇంకేమం సంగతులు
ఏమున్నాయండి చెప్పాలి, ఎలా ఉన్నారండి అంతా ఉమ్
ఇంకా ఎందండీ సంగతులు
చెప్పాలండీ.
లొకేషన్కి ఏడికన్న వెళ్తున్నారా?
ఆ వెళ్ళాలండి పిల్లలకి సెలవులై పోడానికి వచ్చినయి కదా, ఎక్కడో చూసి తీస్కెళ్ళాలి.
మరి యాడికి వెళ్దాం అన్నారు
అదే సైడ్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి అంట కదండి?
ఎక్కడ
అదే ఊర్లు ఉన్నాయి కదండి అటు ఊర్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అటు హైవే వెళ్లే హైవే రోడ్ సైడ్
ఆ
అంటే వెళ్దామని మీరు కూడా వస్తే బాగుండద్దని చెప్పి ఫోన్ చేసానండి
ఎప్పుడు వెళ్తున్నారు ఏందండి
ఒక రోజు ఆదివారం చూసుకొని లేకపోతే మా సోమవారం టైము లో ఏదో ఒక రోజు చూసుకొని వెళ్తే పిల్లల్ని కాసేపు ఆడిపిచ్చుకొని తీసుకొచ్చుకుంటే బాగుండద్దని ఈ పార్కులు గీర్కులు తిరుగుతనే ఉన్నం గదండీ వాటర్ ఫాల్స్ లాం కి అయితే పిల్లలు బాగా ఆడుకుంటారని
వాటర్ ఫాల్స్లు దగ్గరలో ఎక్కడా లేవు కదండి
అటు సైడ్ లో ఉన్నాయి కదండి పెద్ద సీటీ ఉంది కదా దగ్గర్లో
ఊ
మా సిటీలో లేదంటే చిన్న సిటీ డైలీ మీరు ఎళ్తా ఉంటారు కదా సిటీలో కొంచెం సైడ్లో ఏమన్న ఉన్నా గాని
ఆ ఎల్దామని అనుకుంటున్నారా
ఆ ఏదైనా తింటూ వెళ్దామని ఉందండి ఎండలు కొంచెం తగ్గడం ఈ వర్షాకాలం మొదలవటం గ్యాప్ లో వెళ్తే బాగుండిదని చెప్పి
మరీ మరీ ఏంటి టూర్ ప్లాన్ ఏస్తే ఖర్చులు అవన్నీ చూసుకుంటే వెళ్దాము లెండి
మీరున్నారు కదండి చూసుకోడానికి
మా కాడ ఏమున్నాయండి చూసుకుంటే మీలాంటి వాళ్ళు చూసుకుంటే మేమేదో వస్తాం అని అంటున్నామ అండి
సరే అండి ఏముంది వెళ్దాం
ఎవరునేది ఎక్కడ అనేది ముందు చూసుకుంటే
ఆ
ఎక్కడ దగ్గర్లో ఉందో ఎటుందో
అదే అండి చూసుకొని వెళ్తే బాగుండిది
అవునండి వెళ్ళి ఎక్కడ దగ్గరలో ఉందో ఏందో అనేది క్లారిటీ అయితే అప్పుడు వెళ్ళొచ్చు
అవునండి
ఊ ఇంక ఏందండి సంగతులు
ఏమున్నాయండి
ఊ ఇయలా ఆఫీస్కెల్లారా
ఊ వెళ్ళానండి
ఊ ఏం సంగతులు ఆఫీస్ లోయి
ఏముంటాయండి ఏమి లేవండి ఏమున్నాయి వెహికల్ దిస్ సో బళ్ళోస్తే రాసుకోవటమే కదా ఏముందండి వేరేది ఏమన్నా చూడాలి
ఆ వేరేది ఏమన్నా చూసుకోన్నండి
చూస్తున్నా ఆండీ చూసి
ఇప్పుడు మీది టౌన్ కదండి
అవునండి
స్థిరపరంగా మారిపోయిందయే అది కాకపోతే ఇంకోటి ఏదన్నా చూసుకోండి
ఊ
పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు ఖర్చు పరంగా అన్నీ పెరిగిపోతున్నాయి ఏదో ఒకటి ఇం ఇది కాకతే ఇంకోటి చూసుకుంటే టైం అనేది గడిచిపోయిద్ధిలే కానీ రాదు కదండి
అవునండి అ మాట నిజమే
ఉమ్ దాన్ని బట్టి
సమయాన్ని బట్టి సందర్భన్ని బట్టి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి
ఒక రాయి వేసుకుంటే తప్పేం లేదు కదండి
లేదండి
ఏదో చూసుకుంటా ఉంటే మెల్లిగా దాని బటి ఇంకోటి దాని కాక పోతే ఇంకోటి ఏదో ఒక రాయి తగ్గిలిద్దిగా
అవునండి చూడాలి
ఉమ్ ఇంకెందండి సంగతులు
ఏమున్నయండి
అవున అండి
అక్కడా ఏం చేస్తున్నారంటే కొరియర్ గా చేస్తున్నానండి ప్రస్తుతం
కొరియర్ బాయ్ గా జేస్తున్నాడా?
ఉమ్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండూ ఉన్నాడంటండీ.
ఉమ్
ఊమ్, వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి ఉంటున్నాడు ప్రస్తుతం అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నా చూస్తే ఓపెనింగ్ లో వెళ్తా వెళ్తాడంటండి
ఉద్యోగం పరంగా ఏమ్ లేదా అండీ, ఏవండీ?
ఆహా అదే వాళ్ళ ఫ్రెండ్ చూస్తానున్నాడంట అదేమన్నా అయితే అయినట్టు ఉమ్ లేదంటే అవునండి
ఇంకా ఏందండి సంగతులూ?
అదే ఏమన్న కోర్స్ ఏదో నేర్చుకుంటానని ట్రై చేస్తాడు కవర్స్ నేర్చుకోవడానికంటే మినిమం డబ్బులు ఒక ముప్పై నలభై వేలు దాకా అవుతాయండి. యాభై వేలు వర రా ఏమన్న కోర్స్ నేర్చుకోడానికి
దిగదండి
ఊమ్
దానికోసం, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు గదా?
పాట్ టైం మంటే అతను ఉండటానికి చేసుకున్నాడు ప్రస్తుతం ఆ సిటీలో ఎట్లా ఉంటది ఏందా అని అవగాహన కోసము ఊమ్ ప్చ్! అదీ ఈ ప్లేసెస్ అక్కడ ఉండడానికి మనకి ఎంత గావాలి? ఎంతా అనేది
ఉండాలిగాండి ఆ టౌన్ అంటే ఖర్చు మాములుగా ఉందండీ.
ఆఊ అక్కడ ఉండాలి అంటే టే ఖర్చులు ఇర్చులు మొత్తం ఇరవై ఐదు దాక వొ
ఇరవై ఐదు పైనే అవుతాయండి.
ఉమ్ రూమ్ రెంట్లు
నే ఆఖర్చు అన్నీ పెంచుకుంటే ఖర్చు తవైద్ది ఆ టౌన్లో.
యాభై వేలు అరవై వేలు అవుతాయ్
పల్లెటూరులోనే సొంత ఇల్లు ఉంట గాబట్టే ఖర్చు తక్కువ. అదే టౌన్లో అయితే, వేలల్లో ఖర్చయిద్దండీ.
మనగిల్లూ, రూమ్ రెంట్ తింటానికి
ఉమ్ అదేనండి ఎన్ని కాయితే ఎంతో అవుతాయండి చూసుకుంటే
అవును
ఇవాళ టౌన్లో ఉండాలంటే సామాన్యంగా ఉందా ఇంటి రెంటే ఉంది పదిహేను వేలు పదహారు వేలు
అవునండి చాలా రేట్లు
అంత సంపాదిస్తే అంత రేటులో హై రేంజ్లో ఇళ్లల్లో ఉంటామండి మనం.
ఊ మినిమం యాభై పైన ఉంటేనే
యాభై లక్ష పైన ఉంటేనే ఆడ యాభై ఏళ్ళు కూడా ఎందుకు పనికి రావండీ లక్ష పైనే ఉండాలి. ఇంటి రెంటి ఓకటి ఇంటి రెంటి ఓకటి కట్ కట్టుకుంటే సరిపోయిద్దా అన్నం తినాలా పిల్లల హాస్పిటల్ అన్న ఫీజులు నా అన్నీ ఉన్నయా? తల్లిదండ్రులున్నార తల్లిదండ్రులుగా ఆడిని చూసుకోవాలా
హు
కో కథ్ చ్చు చూసుకుంటే చాలా ఐద్దండి అది ఇన్ని మనం సేవ్ చేసుకునే దాన్ని బట్టి ఉండేది ఏదైనా
ఊ
ఇంకెందండి సంగతులు
ఇదే చూస్తున్నాడు అది అయితే అయినట్టు లేదంటే వచ్చేస్తాడేమో
వచ్చేస్తాడంటా
క్లారిటీగా ఏం చెప్పలేదు చూస్తా ఉన్నాడు అది కాకపోతే ఏదో ఒకటి చూసుకొని ఉంటాడులే ప్రస్తుతానికి
నాకు వేరే పర్సన్ ఒకడు ఉన్నాడులే నేను మాట్లాడతను నేను
ఊమ్
వేరే పర్సన్ మా బామర్ది చూస్తా అంటే లేదు వేరే మనిషి ఉన్నాడు ఆయన చూసి మాట్లాడి
ఏమన్న ఛాన్స్ ఉందేమో ఇచ్చేస్తా అన్నాడు
చూడండి అండి
చూస్తా చూస్తా ఇంకేమ్ సంగతులూ
అవునండి ఏమీలేదండి
ఊహ్ నాన్నగారు నిద్ర బొయారా వాకింగ్ చేస్తున్నారా అండి
నిద్ర పోయారు అండి
నిద్ర పోయారా మీ బాబులు ఇద్దరు ఏం చేతాన్నారు
పనుకున్నారండీ.
అప్పుడే
ఊ
ఉ తిన్నారా అన్నము
ఊ తిన్నారండి ఇద్దరు ఊరు ఎల్లారు ఊరు వెళ్ళారండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళరు ఉ
మీరు రాలేదా
ఉహు లేదండి వర్క్ ఉండి ఆగా వర్క్ ఉండీ ఆగాము
ఇంకా ఏందండి సంగతులు రేపు వస్తా రేపు వెళ్తారండి
ఊమ్ మేము వెళ్తామండీ వెళ్ళాలి కదా
ఇంకెందండి సంగతులు
ఏముంటాయ్ అండి ఇంటి పని ఏమన్నా చేస్తున్నార అండి ఇల్లు
ఒక నెల టైం ఉందండి చేపియడానికి కొద్దిగా అహ్ వొచ్చె నే ఆహా రెండునెల్లె వొత్తె ఒక నెల ఈ నెల కాకపోతే వొచ్చే నెల చూద్దామని చూస్తున్నా వేరే పర్పస్ మీద ఆగి ఉన్నా ను అ పర్పస్ ఐతే టట్ అట్టు ఉంటే వచ్చే నలా కన్ఫర్మ్ చేసేసుకుందాం అనుకుంటున్నా
అదేలెండి.
అది వచ్చే నళ కన్ఫర్మ్ అయిపోయిద్ అనుకున్న
దిగేటప్పుడే అన్నీ చూసుకోండి ఒకేసారి
అదే అదే అందుకోసమేనండి ఎనకాడుతుంది.
హ
కాలి పెట్టిన తర్వాత ఇవడ రాదు కదండి ఉమ్అది ఉమ్అది అదిమన్నీ ఒకసారి చూసుకొని పాదాసదాలు అన్ని చూసుకునే దిగాలి కదండడి.
అంతే కదా
ఏమన్నా పెట్టుబడి పెట్టేళ్ళు ఎవన్నా ఉంటే దిగచ్చు చప్పని వాళ్ళకే లేవు అంట మళ్ళీ మనకేమి ఇస్తారు అందుకని అవన్నీ చూసుకొని దిగుదామని అనుకుంటున్నాము అండి ఇంకేదండీ సంగతులూ
ఏమున్నాయంండి ఏం లేద డి ఎంత ఎట్లా ఉన్నాయండి మీకు
ఎండలు మామూలు ఇవాళ లే అంత ఎడా ఏం లేదండి ఇవాళ
హ
ఎట్ట ఉందందిడి
మాకా ఉదయం చల్లగానే ఉందండి తొమ్మిదిన్నర పదింటి దాకా పదింటి నుంచి కొంచెం ఎండ మొదలయ్యంది
పైగా ఉందండి
సాయంత్రం అయిధయేస్
మమాకు ఇక్కడ వర్షం వృషం ఏమి లేదండి
తర్వాత చిన్న చిన్న తుప్పట్లు పడి ఆరున్న రఆరింటి దాకా ఆగిపోయిందండి ఇంకా తర్వాత ఏమో ఇంకా మాముూలుగా ఒక్కపోతగా ఉంది సాయంత్రానికి కొంచెం చల్లబడి గాలి బాగా వీదుతా ఉంటది
మరి ఇంట్లో ఏసీ ఉందండి మరి ఇంట్లో ఏసీ ఉందా
లేదండి బయట ఫ్యాన్ వేసుకొని దోమల్ తెర కప్పుకని పనుకుంటున్నా
సరే అండి ధన్యవాదాలండి నిద్రపోండి
సరే అండి ధన్యవాదాలండి
ధన్యవాదాల్